మ్మ్. ఏం చేస్తాన్నవ్?
వాయిస్ చిన్నగా వినిపిస్తుంది
ఇప్పుడు వినిపిస్తుందా?
లేదు
అవునా! ఒక్క నిమిషం.
అ
సౌండ్ పెంచే ఉందే. ఎందుకు ఇనిపించట్ల ఇప్పుడు వినిపిస్తుందా?
ఆ ఇనిపిస్తుంది లైట్గా
ఉ ఏం చేస్తున్నావ్
మోడీకాయ తింటున్నా
హూ ఎన్ని తింటున్నావ్
సెకండ్ వన్ దో దిష్టి పెట్టకు
దిష్టి పెట్టొద్దా నేను అలా కనిపిస్తున్నానా నీకు
ఎస్
ఇంకా ఎన్ని ఉన్నాయి
ఉన్నాయి రేపుతో అయిపోతాయి
నేను వచ్చే వరకు ఉంచుతావా తినేస్తావా
నేను వస్తాను నేను తింటా
వామ్మో మళ్ళీ ఇదేంటే రివర్స్ పంచ్ లాగానా అంటే నువ్వు వచ్చినప్పుడు మేము తేలేదని మేము వచ్చినప్పుడు నువ్వు ఉంచవా
ఎందుకు
అంతే
నువ్వు వెన్స్డే ట్యూస్డేనా వెన్స్డే వరకు ఉంటా అన్నావు అనేసి తేలేదు అంటున్నాడు
నేను బావతో మాట్లాడలేదు అయినా బావ తెచ్చిన మామిడికాయలు నేను తినను
ఆ అన్ అసలు తేలేదులే నువ్వుంటే తెచ్చేవాడేమో
ఇంకేంటి
కాకపోతే నువ్వు తప్పు చేస్తే నీతో సారీ చెప్పియకుండా నా ఫోన్ చేసి మీ అక్కని రామ్మని చెప్పు అంట
ఎప్పుడు
పొద్దున
అవునా ఏ టైమ్కి
అలిగావంటగా
ఆ అందుకేనా అమ్మ ఫోన్ చేసింది
ఉ
ఉహు నాకు తెలిదే
ఇప్పుడు ఏంది గోడవేసుకోవాలా దినికి కూడా
ఆహా లేదు లేదు నాకు తెలీదు నీకు ఫోన్ చేసారని ఏం చెప్పారు
నాని ఇలా అన్నాడు అందుకని మీ అక్క అలిగింది ఫోన్ చేసి రామ్మని చెప్పుకోంట నేను మాట్లాడను ఆ మాట
ఉ ఏమో నాకేం తెలుసు మాములుగా ఆంటీ వాళ్ళు హనుమాన్ పూజ పెట్టుకుంటున్నారు ట్యూస్డే అయిపోయిన తర్వాత వద్దామనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు ఒక్కరోజే కదా ఒకవేళ ఉండాలన్నా రెండు రోజులు ఉండొచ్చుగా అయిపోయిన తర్వాత వస్తే అయిపోయిన తర్వా ఇదే అంటే ఇది అయిపోయిన తర్వాత వస్తే ఒక టూ డేస్ అన్నా
నువ్వు మీ నాన్న చూసుకోండి నాకు అనవసరం
సరే సరేలే ఎప్పుడొకప్పుడు వస్తాలేమ్మ
ఇలాగే నా కోపం పగంతా తీర్చేసుకున్న
కున్న తెలుసా
అమ్మో వద్దు.
ఎందుకు వద్దు.
నేను ఇందాకే డిసైడ్ అయ్యా రోజు ప్రశాంతంగా మంచిగా నీటిగా ఉందామని. నువ్వు కేకులు అయన్ని చేసావనుకో ఆ కేక్ దిని నా మోషన్ లో వాంతింగ్ లో కడుపులో నొప్పొ వచ్చింది అనుకో అదే చెప్తున్నా అది తిన్నాకా నా కేక్ కడుపులో నొప్పో వాంతింగ్సో మోషన్ లో వచ్చినయి అనుకో నా బర్త్ డే కాస్తా
ఆ
ఉహ్ ఉ
నేను ఆర్డర్ చేస్తా అనట్లేదు. నేను ప్రిపేర్ చేస్తా అంటున్నా.
ఓ ద్దు
ఇవి హెల్ది వే
అంత
ఆరోగ్యవంతంగా ఉండడానికి అలా చేస్తున్నా ఎలా చేస్తున్నా అంటే గు గోదుమ్ పిండి వా
నువ్వు ఎలా చేసినా నాకు వద్దు.
బెల్లంతో చేస్తా షుగర్తో కాదు.
ఆహ్ బెల్లం ఏంది షుగర్ ఏంది
రొండు ఒకటేలే
హుహ్ వేర్ వేర్ పేర్లు అంతే.
ఎస్ కానీ కానీ షుగరే బెటర్ తెలుసు సా బెల్లం కంటే
పంచదార అనడం రాదా నీకు.
అదేలే పంచదారె బెస్ట్.
హుహ్
నేను చేద్దాం అనుకున్నాను ఇంకా సున్నుండలు కూడ చేద్దాం అనుకున్నా.
అద్దద్దు.
కాకపోతే నెయ్యి కొంచెం ఉంది. మినపప్పు కూడ లేదులే తీసుకురాలే.
బటికా
అంతేలే నేను చేసిన వెజిటేబుల్ రైస్ ఎలా ఉంది మొన్నా. నచ్చలేదా నీకు నా వంటలు నచ్చలేదా.
సరిపోలా పాపం నా
సరిపోలేదా
హు
ఎవరికి సరిపోలేదా నీకు సరిపోలేదా నేను సరే నేను చేసి న ఇడ్లీ ఎలా ఉంది చెప్పు మెత్తగా ఉందా లేదా.
ఎక్కువైంది బా
అర్ధం కాల
ఎక్కువైనయి
నీ వాయిస్ అర్థం కావట్లేదు.
ఎక్కువ అయినయి అంటున్నా.
ఎక్కువ అయినయా అండ్ వెజిటేబుల్ రైస్ ఎలా ఉంది.
తక్కువైంది.
తక్కువ అయిందా నేను ఇంకా పెట్టుకోమని చెప్పాను కదా.
నన్ను గా నాకు గాదు.
ఆ మీ బావకా
ఇంట్లోకి తక్కువపోయింది
ఆహ సరేలే కానీ సరిపోయింది అంట నేను అడిగాను
అలా చెప్పకపోతే బతికిస్తావా
అదే నువ్వేమో వెళ్ళేసి కంప్లైంట్స్ ఇస్తున్నావు
జరిగేదే కదా చెప్పేడి నేను ఏమన్నా అబద్దం చెప్పాన చెప్పు
సరే లే
హ్మ్ నేను అబ్బడం చెప్పిన చెప్పు
సరే అలేే సరిపోయిదంటా మరి ను ఎందు క్కు అంతా ఇది చేస్తున్నావ్ అసలు
అ అదొక్కటేనా
ఇంకేం ఇంకేమి తక్కువ చేసా చెప్పు
సరే రోజు కడుపునిండా తింటే చాలు ఈ జన్మకి
హ్మ్ ఇంకేంటి
ఏం లేదు చెప్పాలి
ఎలా ఉన్నాయి మ్యాంగోస్ స్వీట్ ఉన్నాయా లేదంటే పురుగులు ఉన్నాయా
పొరుగులూన్నయు అయితే నీకే ఉంచుతా
పురుగులాంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని పురుగులు ఉన్నాయా అని అడుగుతున్నా తోట్లయా
తెలీదు
హ్మ్
పొద్దునే తీసుకొచ్చాడు పొద్దునేనలిగా
మోడికే వెళ్ళవానా
కాదు
అవును చికెన్ కోసమా
దేనికైనా సరే
దేనికైనా సరే నువ్వు అదే చికెన్ పచ్చడి అడిగవంట చికెన్ పచ్చడి ఎందుకు తిడుతున్నాం చికెన్ పచ్చడి అడిగామంట కదా
నేను అడిగితే మాత్రం చేస్తారా అమ్మా ఆయన పెద్ద కూతురు అల్లుడు వస్తె గాని చెయడు
అందుకేనా పొద్దున ఫోన్ చేశారూ
నేనేం చెయ్యలేదు
నువ్ కాదు నానా
వస్తె రండి లేకపోతే లేదు
హ్మ్
నేను ఎవర్ని ఏం అడగను
మ్యాంగోస్ తిండం అయిపోయిందా
అయిపోయింది
ఆహా
హ్మ్ ఏంటి ఇంకా
చెప్పాలి
హలో
చెప్పాలి వినపట్లేదా
ఏ